తిన్నవా ఆఫ్టర్నూన్
మ్మ్ తినలే అసలు నేను ఏం చేేసినా పొద్దున్న పొద్దున్న లేేసి తిందాం అనుకుంటే ఏమైంది వాటర్ రాలే ఏం రాలే వస్తయి అనుకుని అట్లనే ఉన్నా ఈవెనింగ్ ఫోర్ వరకు వాటర్ కూడా రాలే బ్రష్ కూడ చేయలే వాళ్ళ మధ్యాహ్నం పోయి అన్నం బాక్స్ తెచ్చుకొని పైనన్నంగా అస్సలు బాలేదు కర్రీ
ఓర్ని ఆ
హ్మ్
బ మరి ఇంత గోరంగా ఇబ్బంది అయితదానే ప్రతిసా అంతేనా ఇగ
ఎట్లానాయండి అప్పుడి ఇప్పుడు ముందు నుంచి తంది తెని
ఆహా
ఏం చేస్తున్న చల్ల ఉంది వెదర్
మంచి ఉంది బయట కూర్చున్నా ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా
నేను ఏం చేసినా బట్టలుంత కున్నా ఇ స్నానం చేసిన పకున్నా
ఆహా ఆ ఓహా
అ ఇంకెన్న ఉన్నాయి
ఇప్పుడు మా లడవియయిట్ ఆ
మొత్తం నేనే కదా
ఆ
తూ నానా ఆమ వచ్చింద మా ఫ్రెండ్ అమెని చెప్పొచ్చువా చేయమనచ్చవా ఇంటికనే ఉన్నది
అది అప్పుడు మధ్యాహ్నం అనుకుంటే వైపుల్ లేచి పని చేసుకుంటుంది ఇప్పుడు మళ్ళా రెడీ అయి డ్యూటీకి పోతుంది
ఎవరు ఆహా ఆమె కాదని మా అక్క అభి అక్క
ఏ ఫోన్ వద్దా
మా డాడీది ఉంటదిగా
ఆ డాడీ ఇస్సారు అనుకుంటున్నావా ఇట్లా
ఆ ఏ మరి గోరంగ్ దే ఆయనకు ఫోన్ కొనియకుండా ఎట్లుంటాడుమార్ డాడీ
మే కదా
అంటే స్ట్రిక్టా ఫుల్
ఆ
వాళ్ళ అక్క కూడ లేద
ఉన్నాది ఎందుకు లే ఇద్దరుకి ఉన్నాది ఇద్దరుకుంది కాని వీళ్ళకి లేదు ఏం కర్రీ పెట్టరు ఈరోజు హలో హలో ఏన్ జెత్తానవ్ అమ్మ
ఏందే అసల్ లు ఫోనే ఒకసారి వినిపిస్తుంది ఒకసారి వినిపిస్తలేదు
నీ ఫోన్ ప్రాబ్లమే కావోచ్చు నా ఫోన్ ప్రాబ్లమ్ బ్లం కాదు
ఏ ఇంతసేపు మాట్లాడినా ఇంతసేపు ఏం కాలే
అప్పుడప్పుడు అట్లనే అయితుంది నీ ఫోను ఉహ్ తింది రా మా మమ్మీకి నేను పెయిన్లు చూస్తున్నా అ బట్టల్ విండుత అన్నది మమ్మీ సాలుగాని లేగా అని అంటుంది మమ్మీ విండుతదిగా మళ్ళీ చీకటయితుంది కదా అందుకే లే అంటుంది
ఏంటిది
చీకటి అయితుంది కదా నే అందుకే లే అంటుంది
ఉహు ఎవరు విండుతరు మీ అక్క విండుత మమ్మీ లే అంటుందా
ఆ మమ్మీయే విండుతుది నేను మమ్మీకి పెయిన్లు చూస్తున్నా అక్క బోల్డోమింది ఇంతసేపు లే ఇగ బట్టలు విండుదువ్ అని ఉంటుంది మమ్మీని
ఉహు
ఉమ్ లే అమ్ అ
పోయింద పని వయింద మేమ్మె
ఆ పోయి్ మార్నింగ్ పోయి మధ్యానం మొత్తం
నేం పనికే ఇప్పుడు ఎన్న టోటలా
పోత వాను ఎప్పుడ నా
ఆ ఇంట్లో వంటనే లేస్తలేం రా అంటే ఇంకా పనిగిపోతా ఇంలా వండుకుంటేనే లేవ లేవ సక్కదా జీరం వస్తుంది అదొస్తుది ఇదిొస్తుది ఇంకా పనికి పోతా
ఉహుహు
హా
మనకు చాతన్ కాదంటావా
మల్లా ఇల్లుం అ పని నెట్టయితే వి ముఖం ఇ ప తక్కడి
తింటరు ఇంటికాడ మంచి
తింటున్నా మీ ఇళ మధ్యాహ్నం తినలే
నా డ్రెస్ ఏడషు
ఏ ఏంటిష్ నాప్పయినా
ఆ
ఆ తీసుకోమని చెప్పిన కాదు నీకు
బామ్మో తీసుకొచ్చి రూమ్ లో ఇచ్చందు మళ్ళీ నాడి పోతాన్నా పోను అని చెప్పలేదా
టైమ్ ఉంటే తితనే అన అన్న ఆ రోజు వర్షం ప అంటది నేను మర్చిపోయిను ఆగమాగ పోయినాను నేను ఆ రోజు అ నా టెన్షన్ ఎందుకు ఎన్న వారాల నుంచి తెచ్చుకోవాలి మళ్ళా
ఈ రోజు వ ఉషన్ ఎన్న సన్న కట్టా అడ్రస్ కూడా గుర్తులే
రిని మళ్ళ వినుకున్నా వైగా
ఇమా ఎన్నిస్
ఆహో
అఓ
నువ్వు తీసుకున్నావేమో అనుకున్నా నాకంత ఐడియా లేదు
వా హ ఆ
ఆ మమ్మీ వాళ్ళ కాల్ చేసినవా
సరి హాస్పిటల్ పోదమం
రేపు సండే గదా, రేపు ఎల్లింగా ఎట్లాగొ వెళ్తావుగా.
ఉండను నేను పోతా మధ్య నా మునమ్ తీసుకొని పోతా
ఆ రేపు మధ్యానమా
హ్మ్మ్
ఉమ్ పో
హషల్లాంటయితే దొంగ ముఖంది, ఫోన్ చేస్తానైతే. ఆ వస్తే నాన్న. ఒక అర్ధగంట అంతే వస్ ట్రై చేస్తున్నారు. రామ్మా అని అనుకుంటన్నది, పొద్దున్నుంచి పది నిమిషాలు, పది నిమిష. చాల గుండిప్
అంటే మోటరి కరాబ్ అయిందా వాటర్
మోటార్ కరాబైంది పేల్పోయింది.
ఓర్నీ అ
నిన్న నైటు కూడా అంతె నేను నిన్న కూడ రాలిందరూ. నైట్ అంతా రాలే
అవునా ఏ చీరాకొత్తదే వాటర్ రాకపో పోతే వాటర్ కరెంట్ ఇవి రెండు ఉండాలె. ఉ హు
వాటర్ ఏ నా మెయిన్ మనకి
అవును
ఈ హైదరాబాద్ లో అన్ని డెవలప్ అయితున్నాయని, వాటర్ సోర్స్ ఏ లేదు.
ప్పాలా రేవంత్ రెడ్డికి
రేవంత్ రెడ్డి, కేందుకిగా యాప్ ద్వారా వాళ్ల కన్నీ తెల్వదా ఇగ?
అఐదు ఏం చేస్తు అంతే డే మొత్తం అట్లా గడిచిపోయింది ఇగ
ఆ ఏం చేయలే బోర్ అంటే బోర్
ఆహా
నిన్న నైట్ వన్ వరకి పవన్తో మాట్లాడుకుంట ఉన్న
అవునా రూమ్ లో వాళ్ళు లేరా అవునా అందుకే చేసినావా
ఆ లేదంటే నేను ఎందుకు చేస్తా హ
ఆ
సోది అంటే సోది ఇగ వాళ్ళ గురించి మా ఇంటి దగ్గర అక్క అన్న ఉండే అన్న గురించి ఇక వాళ్ళదే వాళ్ళదే అట్లా స్టోరీ ఇయచ్చు అంతా చెప్పిండు
ఆ ఆ అయిా
చందుకు చెప్పా నీకు మెసేజ్ చేసిన్నా మెసేజ్ చేసినా అని చెప్పిందా అంట చెప్పింది అన్నా ఆ అన్నా అంత త్వరగా నీకు హ్యాపీ టు అదే అని చెప్దాం అనుకున్నా పంటపరి చెప్పులే కాని నేను
ఆ
కి రాలేల అన్నది
నీకైతే బాగుంటద నిజంగా
అంతే మరి
ఉమ్ ఉమ్
మా సైడ్ ఎయిర్ పోర్ట్ పడుతుందంట
ఏడా
మా మా ఇంటి సైడ్ వరంగల్ లో ఎయిర్పోర్ట్ వడ్తే మాత్రం పా అంత లక్ ఎవరు ఉన్నారే ఇగ
అవునా పడుతుదానికి కన్ఫర్మ్ అయింది కదా నే ఆల్రెడీ
స్టార్ట్ అయింది అది మొత్తం అయితే మొత్తం ఇల్లు ఎంత రేట్ ఉంటుంది తెలుసా ఆ చిన్నదైనా కూడా మామూలుగా ఉండదు ఇంకా రేట్
అవును
బాను బాను గుడిసెలలా గుడిసాల వెళ్లా అనుకుంటాన్నదే
ఆ ఇప్పుడు తెలుస్తది అగు
ఇకతే ఎండైనా కూడా అది దేవుడే చూసుకుంటాడు ఏనా కూడా ఎవరిన తక్కువ చేసి
అవును ఆమె అన్న చేసి ఎట్లా అన్నదొ ఏమో అసలు వేస్ట్ మొక్కలు
అబోటుగా అరే ఈ రోజు మా ఇంట్లకి కోతి వసిందే శనగపప్పు కట్టా మ మొత్తం మకులు పోయి ఆగిట్లో మొత్తం పరవోసింది బుక్కలా ఏం ఆగం ఆగం చేసింది
మరి
నేను అనుకున్నా మంచిగా
తలుపు ఎందుకు తీసినవ్
ముందు రూమ్ లో మా నాన్నమ్మ ఉన్నది
మ్మ్
చిన్నది పాప ఉంది చొచొ అనేసరికి అది పడుకొచ్చి పట్కొని కదాం గ్యాప్లు బయటకురుకు
ఉహు
ఆ పట్టుకొని ఆగమాగం చేసింది తినిలే ఏం చేయలేదు మళ్ళా మొత్తం వేస్ట్
ఇప్పుడు మీరే నానే ఉందే అక్కడ
ఆ అవును
ఉహు
మ్మ్
ఇగ మొత్తం ఆడనే ఉంటార ఇగ
ఆ ఇడనే ఇకా
ఒక్కలే మళ్ళా ఏమంటారు మరి ఎంత వేరు అసలు ఇక్కడ పడుగా ఉంటే
ఈ ఈ అప్పుడు అంటే ఇక సిచ్యువేషన్స్ బాలేకుండె
మ్మ్ ఓకే
అట్ల వచ్చేశినం అట్లట్ల జరిగిపోతుంది ఇగ ఈడ ఈడనే ఉన్నాం ఈడనే స్ట్రక్ అయిన మళ్ళా కోవిడ్ వచ్చింది
హ్మ్
ఆ ఇడికి వచ్చుండు డైలే ఆ